హలో నమస్కారం అండే
అబ్బా అడుక్కునే వాళ్ళు కూడ ఇంత పద్ధతిగా చెప్పరు
ఏమండి అంత మాట అంటన్నారు
లేదు చాలా పద్ధతిగా చెప్తున్నారు అని
అవునండి
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి నిద్రలేసి తొళ్తానాను లేదండి ఇక్కడ వర్షం పడుతుంది
ఓ
మొక్కలు మోసుకుపోయాయండి
ఉ
తెరవమని చెప్పాను ఎప్పుడు తెరుచుకుంటయో తెలియదండి
మీరు చెప్పండి దానికి బుద్ధి పుట్టినప్పుడు తెరుచ్చుకుంటాయ్
చెప్పామండి తెరుచుకుంటే మంచిదే కదండి
తీ బయిటికి పోవదండి వర్షం బడతంది కాబట్టి
అందుకే అండి పడుకోనున్నాను రూమ్ లోనే
హ్మ్ సరిపోయింది
ఏం సరిపోయిందండి
ఉ
ఏం చేత్తన్నారండి మీరు
ఉహు
మ్మ్
నేను పొద్దున్న లేసిన ఫోన్ చూసినా మళ్ళీ దోస పోసినా తిన్నా మళ్ళీ ఫోన్ చూసినా మళ్ళీ ఇప్పుడు ఫోన్ చూస్తానే ఉన్నా
అది చూడకండి కళ్ళు దొబ్బుతయ్
మీరు అస్సలు చూడరా
నేన్ ఇప్పుడు కూడా ఇంకో మా దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయండి
మరి ఇంగే చూస్కో ఆ రెండు ఫోన్లు మెయింటెన్ చేస్తున్నవు అంటే నువ్వు ఏ రేంజ్ లో ఉండాలో
ఒకటి మీ స్నేహితురాల్దే అండి
ఎందుకు
ఆ పాత ఫోను అంటే నా ఫోన్ మొన్న వర్షాలు పడ్డాయి కదండి
ఆఆ
ఆ వర్షం తడిసి నా ఫోన్ పనిచెయలేదంటే మీ స్నేహితురాలు పాత ఫోన్ తీసుకుందామండి ఆఁ వారం తర్వాత మళ్ళా ఆ పని చేసిందండి నా ఫోను
మ్మ్
మ్మ్ఁ
పెద్ద పెద్ద కట్టుబాట్లే
మ్మ్ అందుకే అనుండే
తినలేదా అండి? మీరు పొద్దున్నే తినరు కదా! అట్లాంటి చెడ్డ అలవాట్లు లేవు.
నాఁ ఈ రోజేమో తిన్నామండి
ఎందుకలా అయ్యో అందుకే వర్షం వస్తా వుండేది. ప్చ్ ఇట్లాంటి పనులు చేయొద్దండి మ్మ్
ఇంకోసారి చేయ్యకూడదు అనుకున్నామండి.
మ్మ్ మూ చూడి పాపం వాతవరణంకే భయం పెట్టిచ్చేలాగా ఇలా మార్చేస్తే ఎట్ల మ్మ్
అందుకే అండి భయపడ్డం మేము గూడా!
మ్మ్ఁ దాని వల్ల ఇట్ల అయింది
అవునా అండి
మ్మ్ఁ మాకు ఇక్కడ వర్షం పడేలాగా ఉంటది. కానీ పడలా
మ్ ప్చ్ చెప్తానండి పడమంటాను లేండి పడుతది అదే
ఆ ఏడ పడొద్దని చెప్పండి దెబ్బలు తగులుతయి. నేను ఏసేది మళ్ళీ నాకే ఏస్తున్నాడు కొద్దిం గ్యాపియ్యండి. ఆఁ అవును అందుకే ఎంటనే ఏస్తము మేము
సెప్పండి హ్మ్ఁ ఏం మీ స్నేహితురాలుకి ఏదో కంప్లైంట్లు ఇచ్చారు కదంటండి నా గురించి!
అవును
వాతావరణ శాఖ పంపించిందండి మాకు.
మ్మ్ఁ హుఁ అంతా కుషలమేనంటనా అయితే?
ఏం కుశలంగా జెప్పలేదంట కదండి మీరు! మీరు ఏదేదో చెప్పారంట మా గురించి.
ఆఁ మ నిజం చెప్తున్నాను
ఆఁ నిజమా అండి ఏదో రెండు రోజులు బిజీగా పిల్లలతో అట్ట తిరుగుతా ఉన్నానండి. దానికి కూడా ఎల్లి చెప్తారా అండి. మీ స్నేహితురాలు ఫోన్ చేసి ఏడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నవు, మాకు వేరే వాళ్ళు చెప్పేంతవరకు తెల్లేదు అంటున్నారండి.
హ్మ్ఁ
మ్మ్ఁ
హ్మ్ఁ మ్మ్ఁ నిజం కాబట్టి అదే చె ప్పిన జరిగింది చెప్పిన, జరగంది చెప్పలేదుగా!
మ్మ్ఁ జరగబోయ్యేది కూడ చెప్పండి ఎందుకు ఊరికే ఇంకా ఆలస్యం.
నేను మరీ అంత నా నేనేం యేసు ప్రభును కాదు నాకు అన్నీ తెలుసు పొయేక్ హ్మ్ఁ తెలిస్తే ముందే చెప్పేస్
అవునా అండి వాళ్ళకి ముందే దెలుసాయండి చెప్పండి మేం గూడా తెల్సుకుంటాం అండి
కే మేమేం ఏసుప్రభువుని కాదంటాండి అన్నీ ముందే తెల్సిపోయేకి ఆ
వాళ్ళకి ముందే తెల్సయండి
ఉ తెలుసాయి కచ్చితం గా
అవునాండి ఆ ఇట్లో వల్లోల స్నేహి స్నేహితులు పెట్టుకోలండి
ఆ అందుకనే వాళ్ళకి అన్ని తెల్సిపోతాయి కాబట్టి
అందుకే వాళ్ళళ స్నేహితులు పెట్టుకోలండి పక్క
ఉ కచ్చితంగా ఈ రోజు మీ పీజీలో ఏమి వంట చేసినారు
దోశలండి మీరు జేసినారు గదా దోశలు అందుకని మాది గుడ దోశలు ఉన్నాయ
నేనే మీ పీజీ వాళ్ళకి చెప్పున్నా రేపు దోష్ చేయండి నేను దోష్ శేషను అంటే అల్ చేష్నారు
ఆ అవునండి
నా పేరు చెప్పుకొని రెండు ఎక్కువ వేపిచ్చుకో
హ తినేసినా అంటే ఇప్పుడు బో యి అడిగిననుకో కొడ్తారండి
మనుషుల్లో ముఖాళ్లు గుర్తు బెట్టుకుంటారా వాళ్ళు
ఆ మా అంటే ఈ ఈ సమయంలో బోత్ తిడ్తారు కదండి అంతే అండి ఇంకేంలేదండి
మీరు కాస్త గుర్తు వేట్టుకొనీ అదేదో కంపెనీ పేరు చెప్పినారు దాంట్లో కొంచం మాదికి ఫినాన్స్ ఉందో లేదో కనుక్కుంటే నేను వచ్చేక అవకాశం ఉంటానండి
కనుక్కుంటా అండి టైం బాడ్తదండీ
అవు ఎవర్ చూస్నారు ఎట్లా అంటారు మళ్ళీ లాస్ట్ లో మర్చిపోతారని మా నా భయం
లేదంటే మీ విషయం మేమేందుకు మర్చిపోతామంటే
ఉ
ఓళ్ళు మేము ఒకటా అండి
ఉ ఓళ్ళు
అంతేలేండీ మమ్మల్ని మీరు తక్వా అంచన ఏత్తున్నారండి
వాళ్ళు మీరు ఒక్కటన్ నేన్ చెప్పలేదు మీరే అనుకుంటున్నారు
ఏందండి
నేనేం చెప్పలేదు మీరే అనుకుంటున్నారు
లేదండి మీరే ఏదో చెప్నరండి
ఉ మీకు తెలుగు ఓచ్చా చదవడానికి చెప్పండి
ఆ వత్తాదండి ఏదో
నాక్ అసల్ రానే రాదు సక్రమంగా రాదా అ ముందే ఈ పదాలు చాలా పె పెద్దగున్నాయి అస్స ల్ చదవలేపోతున్న
అందుకేనండి మీ స్నేహితురాలు దిమని జేప్పారు
ఉ
మీ స్నేహితురాల్ని దీయామన్నారట గదా నిజమేనండి
అస్సా లు క్షణాల్లో నిమిషాల్లో మీకి ఆగిపోతుందా
అయిపోయేది కదండి ఇప్పుడే ఆకాశరామన్న ఇప్పుడే చెప్పాడండి మాకు వాట్సాప్ ద్వారా
ఊహూ సరిపోయింది ఏమని చెప్పినారు నా స్నేహితురాలు
ఏందండి
ఏమని చెప్పింది మా స్నేహితురాలు
మీకేమని చెప్పానండి ఇప్పుడు అదే చెప్పిందండి
సరిపోయింది
హ్మ్
మరి అంత ఎమర్జెన్సీ న్యూస్ ని అందించొద్దని చెప్పండి
చెప్పి అంటే అలా అందించలేదండి మీకని చెప్పలేదు ఎవరన్నా చేయొచ్చును మీరు చేయొచ్చు మీది కూడా చేసేదమా అని అడిగారండి
నీదా చేస్తదా అని అడిగిందా నీకు ఎంత అమౌంట్ క వెయ్యలా దాంట్లో అని అడగండి
నైంటీ పర్సెంట్ అంటే
నైంటీ పర్సెంటా అట్లయితే కష్టం
లేపోతే ఎట్టండే
ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఓకే అండి చెప్పండి
ఫిఫ్టీ ఫిఫ్టీ మీకె మీరెంత పర్సెంటేజ్ మాట్లాడుకున్నారండి
మేము అసలు ఏమి ఇంకా మాట్లాడుకోలేదు
అవునా అండి ఓహో బలిపశువు నేనే అనమాట అండి
పెద్దబక్ర మీరే
అర్థమయిందండి మీరు మీరు బాగానే ఉన్నారండి మధ్యలో నాకే బొక్క
మేము ఇంకా ఏం అనుకోలేదు మీరే స్టార్ట్ చేసినారు పది పర్సెంటు అని చెప్పి ఆ
ఇప్పుడేస అకౌంట్ ఉంది కాబట్టి నాకు పది పర్సెంట్ అండి
ఆ
మిగతా అంతా అక్కగారికే
సొంత
అంటే ఇప్పుడు నా అకౌంట్ కాబట్టి అంటే
హ్మ్ మ్మ్
ఆ అది ప్పది పర్సెంట్ నాకండి మిగతా తొంభై పర్సెంట్ ఓలు పనిచేస్తారు కాబట్టి టోల్దండే
ఊహు అట్లేమ్ లే నీ అక్కౌంట్ కాబట్టి నీకు యాభై పర్సెంట్ వాళ్ళు పనిచేత్తరు కాబట్టి వాళ్ళకు యాభై పర్సెంట్
అది ఎంత పడుతంటే అంత పడతారండి దొరికినానంటే నేను మీరే ఆడ దూరం ఉంటే బాగా చెప్తారండి
ఊదుకోదు
అది కాదండి మీరేందో దూరంగని చెప్తారు ఏడొచ్చి ఈడొచ్చి చెప్పండి ఆ మాటలు
ఆ అట్ అట్లాంటి రిస్క్ నేను తీసుకోను
మీరు మాత్రం సేఫ్ గేమ్ ఆడతామనే అండి
అ అవునండి అట్లే తీసుకుంటా
అండి
మనం మన సేఫ్టీ లో ఉండాల కదా
అయిదన్నే ఉండే
లేకపోతే కష్టం అయితది
ఎంత అన్యయం పాల్ పడుతారు నేను
మీలాగ మళ్ళీ బక్ర అయిపోతే చాలా కష్టం
మ్ హు అంటే నన్ను బక్రా అనేసినరు
అనడం ఏంది ఆల్రెడీ అయిపోయాడుగా
ఏందో అండి
వాళ్ళు వెళ్ళిందివి చాలా మంచి రోజు బెంగూరులో మంచి అబ్ బ్బాయి ఎవరన్నా ఉన్నారా అంటే ది మీ పేరే చెప్తరు
అవునా అండి జోక్ బాగుందండి ఇంకోసారి చెప్పండి నవ్వుతాం
మ్ బెంగళూరులో మంచి అబ్బాయి ఎవరంటే మీ పేరే చెప్తరు ఇంకొకసారి నవ్వుకోండి
నవుకున్నా అండి మా స్నేహితుల కూడా చెప్తాండి ఈ జోక్ మేము
మ్ మ్ సరే అయితేండి ఉంటాను మళ్ళీ నేను ఇంకొక ఫోన్ చెయనండి మధ్యాహ్నం చేస్తాను ఉంటాను
హ సరే అండి బాయ్ అండి
సరే బాయ్ అండి
మ్